ఆ ఏం చేస్తున్నారు ఏముంది ఏం
ఖాలీ
ఊహూ తిన్ ఆ తిన్నాం మీరు తిన్నారా
ఇంకారి
పప్పుచార్ మీది
మైది చికెన్
అ
నతారు
ఏముోంది కాళ
ఏజ
రోజు ఇ గేమ్లు ఆడతాము రోజు ఆట క్రికెట్ క్యారం ఏతా ఒకదం పయ ప వప్పారం రసు దా న చ నరా
అనంత గసి సంబరల ఉంట అధిక ఈ సంబర్లా అయితే కేలగు మా కేల పోతం ముజాకాలా పోతం టైం పస్జ ఉ ఈతకాలా పోతాయి ఫు ఎంజాయ్ంటాయి ఫ్రెండ్స్ ఉత్తమా ఈ వేసుకుంటా చిల్ చ వేసుకుంటా తగయ రకాడా
అ అ
అదిని కొండయ మంచి ఎంజాయే ఇకాతల పోతాం వందల చెట్ల పోతాం వాళ్ళు వచ్చి తిట్ తితారు
ఇతకాల కు ఉండ మైకడు
ఇ ఉంటే వికలి మీకుే లేనావా
మాళకలి కొంచమే ఇప్పుడు ఎండ కానీ ఎండిపోయినాయి మొత్తం
ఆ అంటే మే అప్పుడు పోయినా ఇప్పుడు మాకడ తిండిపోయినది కానీ అప్పుడు సీజన్లా ఇంకా
చెప్పట్ ఏ ఆడుతున్నారుప్పుు
ఇంకే
ఫకా
ర ఫైర్ అడుతా మీయా అలస
ఇంకా హరదవారం ఉందా మీక ఇప్పుడు పెట్టిలా హరదారు హలో హలో హలో